హలోడిడి బాగున్నారా
ఆ బాగున్నామండి
మీరూ బాగున్నారా ఆ బాగున్నానండి అయిందంటే ఏం లేదండి ఇప్పుడే తినేసిన
అవునా
తిన్నారా అండి ఆ తిన్నామండి ఆమె చేశారు ఇవాళ
ఇవాళ తోట కూర చేస్తున్నామండి మీరేం చేసారు
బెండకాయ ఫ్రై చేసారండి
అవునా అని
ఒన్లీ ఫ్రైఅండి ఆ అవునండి ఫ్రై అయితేనే పిల్లలు ఇష్టపడతారు ఫ్రై చేసానండి పప్పు ఆమె అయిన చేశారా అవునండి పప్పు సాంబార్ చేసి దానికి బెండకాయ ఫ్రై చేసానండి
మీరు సాంబార్ ఎట్లజేస్తారండి
సాంబారు మేమైతే కందిపప్పుతోనే చేస్తామండి కందిపప్పు ఆ ఫస్ట్ కుక్కర్ లో మెత్తగా ఉడకబెట్టుకొని ఆ ఇంకా ఒక గంజిలో ఆయిల్ పోస్ కొని అందులో అదేంటి ఆవాలు జీలకర్ర వేసుకొని ముల్లకాయ ముక్కలు సోరకాయ ముక్కలు ఆ అ అల్లం అవన్నీ ఫస్ట్ వేంపుకుంటామండి వేంపు కొని ఆ తర్వాత ఆ ఇకేంటి టమోటో క్కలు బెండకాయ ఇగ మన సాంబార్లు ఏమేసినా అంత చిక్కగా ఉంటుంది కదండి మంచిగ
అవును
ఆ అవన్నీ వేసుకొని ఆ తర్వాత ఆ పప్పులో ఫస్ట్ పప్పు మొత్తం ఉడకబెట్టుకుంటారు కదండి
అవునండి
కొంచెముడికి తర్వాత పప్పు వేసుకని కలుపుకొని ఇక కారం అవన్నీ వేసుకున్నాక ఆ చింత పులుసు పోసుకొని ఇంకా కరివేపాకు అవన్నీ వేసుకొని మస్ల పెట్ మా పిల్లలకి సాంబ అవునండి దాని తరవాత సాల్ట్ఏస్తాం మా పిల్లలకు కూడా సాంబార్ అంటే చాలా ఇష్ మండీ ఇంకఎండలు అంటే పప్పుచారు అంటేనే కొంచెం ఇష్టపడ్
ఇష్టపడి తింటమండి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు అంతనే అండి ఉ
సాంబార్ అంటనె ఇష్టపడతారండి
ఆహా మరి మీరు ఉగాది పండగ ఎట్లా చేస్తుకున్నారండి
ఉగాది పండుగ బాగా చేస్తామండి తెలుగు తెలుగు పండుగల్లో ఉగాది పండగనే కదండి ఫస్ట్ ఆ అదే ఆ అదే కొత్త సంవత్సరం కాబట్టి మేము ఆ రోజు ఆ అదేంటండి వేపపూత మామిడికాయ కొబ్బరికాయ వేసి బెల్లం వేసి ఉగాది పచ్చడి చేస్తామండి ఉగాది పచ్చడి చేసి మా చట్టుపక్కలొల్లందరిని పీలిసేసి ఉగాది పచ్చడి పోస్తామండి
ఆహా
దేవుని దగ్గర నైవేద్యంగా పెడతామండి ఉగాది పచ్చడిని ఆ మళ్ళీ పప్పుడు ఆ అవును నండి అదే వేస్తాం మళ్ళీ పప్పు ఉడుకపెట్టేసి పూరీల్ చేస్తామండి
ఆ
శనగపప్పు ఉంటది కదా ఆ శనగా పప్పు ఉడకబట్టి బూరెలు చేస్తామండి
ఆహా
కుక్కర్ లో మెత్తగా పప్పు ఉడికిన్ తర్వాత
ఊమ్
బెల్లం ఉంటంది కదండి బెల్లం ఏసి చతా ఇగ మన గోధుమ పిండి ఉంటది గదా
ఉమ్
పిండిని కలిపి ఇగ ఈ మనం తయారు చేసుకున్న పూర్ణం అంటారండి ఇగ అది కలిపిన తర్వాత అది పూర్ణం అవుతది ఆ ఆ ఆ పూర్ణాన్ని గోధుమ పిండిలో ఉల్లల్లాగ ఏసుకొని అండ్ల బెట్ కట్టుకొని ఒత్తుకొని నెయ్యి తోని గాని ఆయిల్ తోని గాని కాల్చుకుంటే బాగుంటదండి
అవునండి
స్పెషల్ అంటే అవేనండి బూరెలు
ఉమ్
వేసుకుంటాం మక్కగారెలు మక్కలు ఉ ఉంటాయి గదండి ఆకులు వాటి మీద మకగారెలు గూడా జేసుకుంటామండి
అవునా అండి ఇవి స్పెషల్ అండి మీక్
అవునండి ఉగాదికి స్పెషల్ అంటే ఉగాది పచ్చడ మక్కగారెలు ఆ ప్లస్ బూరెలండి
అవునండి మరి మీరు అందరు ఇంట్లా కలసడానికి ఒతరా లేకపోతే ఎట్లా
ఆ లేదండి ఎవరింట్ల వాళ్ళనే ఏసుకుంటం పండగన్ ఉమ్ వరం పోవలనిపిస్తది ఉమ్ అందరు గూడా ఆల్మోస్ట్ ఆ రోజు పండుగంటే అందరుూ జేసుకుంటారండి ఉగాది
అవునండి మీరు జాయింట్ ఫ్యామిలీయా
ఆ అవునండి జాయింట్ ఫ్యామిలీ నే అందరం ఒకటె దగ్గర కలిసి చేసుకుంటామండి
ఆహా
బాగా చేసుకున్నారా అండి రంజాన్ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నారండి
ఉండండి
ఏం చేసారండీ స్పెషల్ మరి
మేమా అండి షీర్ కుర్మా చేసాం బిర్యానీ జేత్తమండి
మీరు సేమ్య బాగా చేస్తారండి
అవునండి మా అందరు అంటారండి
అదేంటో గాని సేమ్యాలు మిరా ఎంత చేసిన మేం జేస్నా మీ రుచి రాదు మీరు బాగా చేస్తారు సేమ్యా
మ్మ్
మా దాంట్ల ఇది మీరు మీ దాంట్ల అది బెల్లంది చేస్తారు ఆ
అది గూడా మంచిగుంటదండి మా ఇంటి ముంగట ఉంటది అంటీ ఆమె చేపిస్తది అది మంచిగుంటది ఇగ అన్న అన్నంలా బియ్యం ఏ ఏమో వండుతారు గదా
పాషం పాషమా అండి ఆ దాన్ని పాయసం అంటారు పర్ఫెక్ట్ చేస్తరు పాసం పాయసం అంటారు బోనాల బోనాల పండక్కి చేస్తారు ఆ పాలు పోసి మరిగిన తర్వాత బియ్యాన్ని ఎ నానబెట్టి ఆ బియ్యం అందులో వేసి లాస్ట్ కి బెల్లం ఏసి దించుతాం అండి అది గూడా నెయ్యితోనేే ఏసుకుంటే బాగుంటదండి
ఆ నెయ్యి తోనే చేస్తాదేమో ఆంటీ మంచిగా చేస్తాది అవును మేము ఎన్నిసార్లు ట్రై జేసినా అట్లా టేస్ట్ రాదు
అవునవును ఎవరిది వాళ్ళకు ఉంటది ఇంకా అందులో ఇల అవి కూడా కొంత మంది ఎస్తారండి వేసినా బాగానే ఉం అది వేయకున్న బానే ఉంటది హలో హలో హలో వినిపిస్తుంద అండి
ఆ అవును
ఆ ఆ అవునండి
మీ ఇంకా చెప్పాలి ఏం విశేషాలు
సరే అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి
ఆ థ్యాంక్ యూ